ఓ ఏమ్ ఎత్తళ్ళు
ఏంలే పడుకున్నా నువ్వు
ఏం లేదు బయట చల్లగాలికి తిరుగుతాన
బయట అంటే హాస్టల్ బయటనా
ఆ రూమ్ బయట ఆ వెహికల్స్ ఇగా తెల్లదాక వత్తానే ఉంటాయి.
బాగా సిక్ అయినా వెంది
ఆ జ్వరం వ వచ్చింది ఫీవర్, జలుబు
ఆహా ట్యాబ్లెట్లెస్ ఎస్ తిన్నావా అసలు
తిన్నా ఇంత సేపే
ఏసుకున్నావా టాబ్లెట్లు మరే
ఆ ఏసుకున్నా
ఏం కూరా
ఆ మాది పప్పు బీరకాయ ఉన్ను అది సల్ల పోసుకోని తిన్నా కొంచం
పోసుకున్నవ్ ఫుల్లు జల్బైతే ఇంకా ఎక్కువ అయితది.
మరి ఇగా తినబుద్దే కాట్లా ఆ కర్రీతోని చిప్స్ పట్టు కోచ్చుకొని ఇగా అల్ల పెట్టుకొని తిన్నాం.
అవునా
ఐతే ఇయ్యాల ఏమైంది తెలుసానే మెమ్ చిప్స్ కొనుకుందామని బయటకి పోయినాం. మా హాస్టల్లా ఎయిట్ థర్టీ తర్వాతకి అలో ఉ ఉండదు ఇగా బయటికి
ఆహా
అయితే ఆమె ఓనర్లేదు కదా అని మేం పోయినాం.
ఆ ఆ
ఇగా పోతే నడుచుకుంటా పోతానం. ఇగా పోయినం ఆమె వత్తాదని మేము అనుకోలే పోయినాం చిప్స్ కొనుక్కున్నాం. అడా చిప్స్ కొనుకుని మళ్ళా నడుచుకుంటా వచ్చినాం. ఇడిదాకా వచ్చినాం. ఇగా నేను గేటు తీసిన సౌండ్ రాకుంట అప్పటికే ఇక్కడ డిన్నర్ సౌండ్ డిన్నర్ టైమ్ అయి ఇగా అందరు డిన్నర్ కి కిందకు
ఆహా
నేను గేట్ తియ్యకుంట గేటు సౌండ్ రాకుంట తిసినా మెల్లగా ఇగా పొట్టిది ఉంటది కదా
ఆ
అదేమో సౌండ్ వచ్చెటట్టు ఇట్లా సౌండ్ వత్తది. కదా గేట్ సౌండ్, తలుపుల సౌండ్
ఆ ఆహా
ఆ సౌండ్ వచ్చేటట్టు తీసింది. ఆ ఓనర్ చూసింది.
ఎడదొర్క పడాతది ఈ పొట్టిది.
ఆ
ఏడి చెప్పని ఎప్పుడు ముంచి కూర్చరు
ఏడివే ఉ తలు అని అడిగింది బాబా నాకు భయం అయిందిగా ఇగా
ఎప్పుటి నిే మ ఆ నువే మా
ఎల్ల మాట్లాడదు నల్లి కుట్ల దానీ లెక్క ఉంటా పట్ట ఊకె
అవునుదిజలే తిట్టిన కూడా వాడుతడి అది
ఏ ఏ షాపుకి ఇప్పుడే సాపడుండది సప్పుయదు చిప్స్ తెచ్చుకోడానికి వేయ అని నేను అన్నాను ఎయిట్ థర్టీ తర్వాత అల ఉ ఉిికు తెలివదా ఎంత ఫ్రీడమ్ ఉన్నా ఎయిట్ థర్టీ తర్వాత అలా ఉండదు మీరు బయట ఏవన్నన్నా వసుకోండి ఏవన్న వేసుకోండి ఎయిట్ థర్టీ లోపు అయితే కాలేజీ ఉండాలి చి హస్టల్ ఉండాలి అండది ఇగా ఆఆ ఇగా అన్నం వేసుకోవడానికి వస్తారు కదా బీటెక్ అక్క వాళ్ళు ఇక మాకు నచ్చని కొందరు ఫ్రెండ్స్ వాళ్ళు అందరుూ ఉన్నారు మా కాలేజ్ వాళ్ళ
ఆ
ఇది నా కోపం వచ్చింది ఇంకోొసరి పో వద్ది ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పింది చెప్తే ఈ ఇంకోొసరి పోము అని అంటుంది పొట్టిది
ఆ ఇంకా ఎట్లా అంటిడి అదో బాగా మాట్లాడుతుంది
ఆ ఏందో ఏవో ఆమెనైతే జాతరమ ఒక్కటే తెలి ఎప్పుడు అంతే పిచ్చి లెట్టది నాకైతే
గోరంగ ప్రొటేన్ పెట్టుకొనింటా అట్లే కులానే
ఆ
డివైట్ అ ప్రడేమో అదదిత్త ఇద ఎత్తాం చె పోయిందికదాన్నే సే కాదే నాకు కూడా మెసేజ్ చేసిందే పచ్చిశనకాయలు ఉడికాబెట్టితే అంటే తెత్త్త తీయవ అని చెప్పి మెసేజ్ చేసిందే
సొరవపిిండి పెట్టమన్న పెట్టుకొని తీసుకురమ్మన్నా కూడా తీసుకురాలిదే
ఆ ఆ అమైతే మంచిగా తింటది కాని
హ్మ్మ్
చికెన్ కూడా చికెన్ కూడా ఫ్రై చేసుకురమ్మంటే అది కూడా వే
మసివేసు కొత్తదా వద్దు సరే పిండ పెట్టుకని రాలేదు ఇక చికెన్ వ
గన్ని చెప్తావ్ గన్ని ఓక్కటి కూడా తేలేదే
మళ్ళ అక్క వాళ్ళు వచ్చిన సంబరానికి వెళ్ళి జాయింట్ వీలు కూడా ఎక్కిల్లటగా
ఆ ఎక్కిర్రటగా ఇంత సేపు వాళ్ళు ఒక అన్నతో అన్నతో అన్న దగ్గర చేసుకుంది ఇక
ఉమ్ చెప్తది
ఆ
పందిలా పండుకున్నదంట ఇట్లా
ఏ చేత్తివి ఇగ మంచిగ అసలు ఏన్లే ం కాదలే మనమేప్పుడు ఎంజాయ్ చేసాం కానీ ఎంగదు కాకపోతే తినేటి వేర బాధతారు బాగా
ఉమ్
ఆ
ఇంకా
చెప్పాలి ఫోన్ చేసిరా డాడీ మమ్మీ ఇట్ల
ఆ చేసినాం ఈ హాస్టల్ ఫీజు కట్టాలే రేపు కొడతా అని చెప్పిండు
ఆ
ఉమ్ నా దగ్గర ఆల్రెడి హస్పిటల్ ఫీస్ కట్టినా డబ్బు డబ్బులు ఉన్నాయి అంటే తెలవదుగా వాళ్ళకి
కడీ మరి ఆ డబ్బులు
ఇవి అంత ముందుకు ఫీజు కట్టమని తెలీదు ఫీజ్ కట్టకుండా నా దగ్గరనే ఉంచుకున్నా అయి అయితే మొన్న వచ్చినప్పుడు ఫైవ్ థౌజండ్ ఇచ్చిండు కబ
ఆ
దాంట్లో కెళ్ళి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టిన ఫస్ట్ రోజు హాస్టల్ ఫీజు
ఆ
ఇక తర్వాతకి ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి కదా
ఆ
ఇంతకు ముందు టూ థౌజండ్ ఇచ్చిండు ఫీజ్ కట్ట పునాది కట్టలేదు అ టూ థౌసండ్ నావి ఉండే పొట్టీ ఫ్రెండ్ కి ఇచ్చినా టూ థౌసండ్ ఆ ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ మిగిలినయి ఇగ అవి కూడా ఇచ్చిన త్రీ థౌసండ్ హండ్రెడ్ అయినయ్
ఓ హ
ఉ ఇచ్చిన
వి మరే ఫీజు పెంచుతారటన మీ హస్టల్ ల ఇంకా
పెంచరు మాకొక సార్ ఉన్నాడు ఆ సార్ వాళ్ళ హాస్టల్కి అంత తక్కువ ఫీజుతో మాట్లాడత రండి అని అన్నాడు ఇంకో మా నలుగురు ఐదుగు ఐదుగురు ఫ్రెండ్స్ ఉన్నారు ఏమో ఇప్పుడు అడిగిన ఫోన్ చే ఆయన ఫోన్ చేత్తా అంటాడు గని చేత్తలేడు
మరి కాలెజ్ ల వస్తదని కనుకోపోయారు మేడం
సార్ రావట్లే ఇప్పుడు ఇగా సిలబస్ అయిపోయింది కాబట్టి మేం కూడా ఉండట్లే ఇగా
ఆహాహహా
ఉ సిలబస్ అయిపోయింది డిఎస్ క్లాస్ ఏమో సాయంత్రం అయింది
వినట్లేరా డి ఎస్
ఇనట్లే ఇగ
మరి ఎట్లా ఏం కాదా వినకపోతే
మ్ ఏమో ఇగ ఎట్లయినా సార్ చెప్పింది అర్థం కాదు
అర్థం మనమే గూగుల్లో కొట్టుకొని చదువుకుందాం
ఆ చాట్ జీపిటీలో కొట్టి చదువుతూండే
హలో
మ్
సరే ఇగ దగ్గరికాస్తంది ఇంటికి ఎప్పుడు పోతానవ్
ఇక హాలిడేస్ కి పోయి రావాలి హాలిడేస్ కి పోయి వచ్చినంక చదవాలి అప్పటిలోపు కూడా కొంచెం చదవాలి
థర్డ్ ఏ యి త్రి ఏప్రిల్ మే
సదువుదాం సదువుదం అనుకుంటే సదువుడే కావట్లేదు ఇగ ఏమో ఇగా
బిజీ ఉన్నట్టున్నవ్ కదా వర్క్ ల
సదువుదాం అని ఇయాల అనుకునేసరికి ఇగ తల నొప్పి ఫివర్ అన్న ఒకసారి వస్త్ బెగా నిద్ర పట్టట్లేదు రోజుకిగా రోజు నైట్ వన్ థర్టీ టూ థర్టీ వరకు నిద్రనట్లేదు తింలేదు సారగా ఈయ్యో ఇకా
ఏతి అప్పుడు వకనా మనసకోవచ్చలే ఇంటర్వ్యూ టైమ్ ఉంది
చదువుకోవాలిగా
ఓ
ఇంగ్లీషు శాల్రీట్ కూడా స్టార్ట్ చేయాలి
ఆను
అవువను అన్ని ఒక్క రోజుల్లో అయిపోతాయి
ఆ అజెం చదువుకోని మళ అప్పుడుపని చెస్తగా బాగు ఓ
ఇప్పుడు ఇంటర్వాల్ ఎగ్జామ్స్ అయితాని తర్వాత టెన్త్ తర్వాత అందరికి అయిపోయిన తర్వాత డిగ్రీ వాళ్ళకి ఎండాకాలంలో ఎండనయతుూ ఫుల్ అంటూ ఫుల్ కొడుతుంది బయట కోతు పిచ్చలు ఎత్తాదు
అవుడి ఇ ఫుల్ ఎండ కొతారు
ఘోరంగాంటే ఘోరంగా ఎండగడతా బయటికి వాళ్ళంటేనే భయమవుతుంది
అవును ఇప్పుడ ఎంత తగడతగా మేల మాత్రం ఇంత దంచకోడతచ్చ
అప్పుడు ఇగా బయ నే ఉండాలి బయస పిలవడాలు వచ్చేటప్పుడు పోయేటప్పుడు వా
స అతుందిగ
ఘోరం ఉంటది ఘోరం అంటే ఘోరం ఉంటది
ఆ
మళ్ళా కూల్ వాటర్ ఉండవు
ఆ
ఏముండ
లేదో ఉంటాన అనమాట ఉంటాను అయినా ఆ సిరింగదే కదనే
ఆ
సీలింగ్రే కదా మన రూమ్లలో చల్లగానే ఉంటది కాకపోతే ఇ బయట ఇవ తింద బందగా
అప్పుడు బయటి పోయయి వస్తాం కదా బయటికి పోయి పోడు వచ్చుడ సరిపోతుంది
అవునవును
ఉమ్మ్
ఇగ తప్పదు. ఇగ ఎగ్జామ్స్ అయిపోతే, ఇగ ఇంటికి పోతే, ఇగ మళ్లా చాలా రోజుల దాకా వచ్చేది ఉం.
ఆ అవును. అప్పుడేదో ఒకటి నేర్చు. కోవాలిగా!
ఆ ఇట్లా, ఏదన్నా ఒకటిగా
ఇగ, ఇగ డిగ్రీ ఐపోతే, ఏదో ఒకటి చేసుకొని బతకాల్సిందే.
తప్పదు ఇగ, ఏదో ఒక జాబ్ వెతుక్కోవాలి.
ఆ లేకపోతే పెళ్ళి, పెళ్ళిఅని టార్చ
ఆ, ఖాళీగుంటే ఎప్ ఏం చెస్తానవు? రోజు చదువు అయిపో అయిపోయింది కదా, అయితర్లే అని ఇంటి పక్కలే, ఇంట్లోలు ఏం జేయరు కానీ. ఇంటి పక్కోళ్లు, హ్మ్. ఏం జవుతంది? సదువు అయిపోయింది కదా, ఇంకేంది అని. వాళ్లు ఒకటి, వీళ్లు ఒకటే అంటే, ఇగ మన పేరెంట్స్ గూడ పెళ్లి అలర. పితింది.
అవును.
మళ్లీ ఇగ మనం మంచ. ఇది మంచి సంబంధం మంచి, సంబంధం అని జెప్తే ఇగ. వీళ్లు గూడా, ఎట్లయినా అయిపోయింది కదా. సదువు గూడా అయిప పెళ్లి కదా, మంచి సంబంధం కదా? మల్లా మల్లా ఒత్తదో రాదో అని, ఇగ చేత్. అంత చేతర్ లే అన్, ! ! ! ! ! ! ! ! ! ! కావచ్చు ఇగ.
ఆ అవును. వామో, చేస్తే వాళ్లు అతనే అంటా చేస్ చేస్తే. ఉన్నా ఇంకా మనే మల్లా, వాడు మంచోడు అయితే ఏం గాదు గానీ, మంచోడు కాకపోతేనే ఇంకోరే ఉంటది.
ఉూఊ. ఎంత మందిని జూతలేం ఇప్పుడు?
కమింగ్. మంది మా అన్, మన దోస్తులే తానం. ఎయ్, ఘోరంగా మోన్.
ఎందుకు ఏసుకున్నావు? బ్రాడ్ బాధ పడి, ఇటు ఒత్తూ. ఉన్నారు ఒక్కొక్కలు ఇద్దరు, ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత. తో వాళ్ళ అసలైన
పట్టిచ్చుకురు ఆ
సరే తియవరి
సరే మరి బాయ్
ఆ బాయ్
ఆ